ఆ అమ్మ.
ఏం చేస్తుందమ్మా
ఆ ఇన్పిస్తుంది.
మ్
ఏట్చేస్నావ్
ఎట్లేదు కూర్చున్నాను పనయిపోయింది.
పనైపోయిందా పనైపోయిందా?
మ్ తమ్ముడు రాలేదు చూసున్న వస్తాడా అని మ్
ఉమ్ అదే
అయిపోయింద్ పని
డాడీ డాడీ ఫోన్ చేసారా?
లేద్ డ్యూట్లో ఉన్నడ్
మ్ హ్
మ్ మరే ఎట్ తిన్నవేటి
ఎగ్గ్ కర్రీ చారన్నం. లచ్చ పరోటా చేసాను.
మ్
తన్నాం.
మ్ హ్ హ్
మ్....
మార్కెట్కి ఎల్తనన్నవు ఎప్పుడ్ ఎల్తవ్
ఏమో వేదశ్రీ రేప్ ట్యూషన్కెల్తె ఎళ్దాం అన్నది.
మ్ హ్
వాళ్ళ మమ్మీ లేరంట గుడికెళ్ళారంట. మనీ పట్టుకొన్ ఎల్తారంట. దాన్ దగ్గర మనీ లేదంట రేప్ ట్యూషన్ క ఎళ్ళొచ్చినప్పుడు కొనుక్కొనోచ్చేస్తే
మ్ హ్
ఎల్లుండో అదే కదా
మ్
ఉమ్
ఇంకా మరేటె అ మీక్ ట్యూషన్ లేదా ఇక
ఈ రోజా
మ్
లేదు.
హ్
ఎప్పుడ్ ఎల్లార్ డాడీ
మొన్నెల
హు్ హు్ ఏ ఊరు తెలిదా
ఉమ్
ఓహొ ఒకడే ఎళ్ళాడా ట్యూషన్కీడు
మ్ మ్
ఓహో
అక్కొస్తాన్ అన్నదిగలరాదా
ఆ కాద్ అప్పుడే
వస్తదా
ఆ ఏం మరి ఎళ్ళంది కాద్ ఊరికి ఎళ్ ఓచ్చాక చెప్తదా అట ఓస్తాదో లేదో మళ్ళా పెద్దక్క దగ్గరికి వెళ్తుదో ఏటో తెలిదు
ఓహో
ఉమ్ వస్తుంది సీ సినేప్ ఎప్పుడు వస్తుందంట వచ్చి ఏమో ఇటు వస్తుంద రాదో ఏ
మీది కూడా ఎగ్న
ఉమ్ ఆ మది కూడా ఎగ్గే
ఓహో ఇప్పుడు మరేటి
ఇప్పుడా అదే ఉంది చూడాలి ఇంక అంజిస్తా అది అనమాట
ఆ
చూడాలి వచ్చిన తర్వాత ఏటా అంటదో చూడాలి మీ అక్క
ఓహో
మ్
ఉంటద
ఉమ్ ఉంటది అదే సిక్స్ నా ఎప్పుడు బయలుదేరుతుందింట పెద్దమ్మల్ ఇంటికి సిక్స్ న ఎప్పుడు వెళ్తారంట ఏదో మ్యారేజ్ ఉంది
మ్
అది అయ్యాక మరేమి ఎమ్ ఎక్కడికి వస్తుదో లేదొ తెలీదు అదే ఇంకా ఎ ఎట అంటాదో తెలీదు
నువ్ ఎప్పుడూ ఎల్తవ్
సెలవులు ఇస్తే తమ్ముడింకి
చెప్పారా ఎప్పుడు ఇస్తారా ఎల్డ్ అని
తేలిద్ చెప్పలేద్
అవున
మ్మ్ ఇంకెప్పుడు ఇస్తారో ఏమో తెలిదు
ఆహో పినోచింద ఊరి నుంచి
ఓచ్చింది చేసా మధ్యాహ్నం తెల్లారి వచ్చాను ఆ అచ్చన అక్క అన్నద్ తమ్ముడుకి
ఎవరికి
అంతమ్మకె పాప్పు
ఎవరికీ
అల్ తమ్ముడీ కీ
అవునవును
ఉహ్
ఈరోజొచ్చిందట
ఉహ్ ఏదొచ్చన్
ఆ ఆ హ ఇంకెటి
ఇంకా అదే చెప్పాల వస్తానన్నది ఏమొ మరి రాలే బాబు కి జ్వరం అంట వస్తానక్క అన్నది మరెమొ రాలె
ఎవల్కి పెద్దొడ్కా చిన్నొడ్కా
నీ తమ్ముడికి
జరం మేటి
చెప్పింది మొన్న బాగలేదు జ్వరం ఉంది తాత చెప్పారంట ఉమ్ ఉ మన చేసినప్పుడు ఎదో అడుగుతుంది వస్తానక్క బాగలేదట తగ్గిందా లేదా అంట ఆ తగ్గింది బానె ర అని చెప్ ఇప్పుడూ చేసాడు మీ బాబాయి ఉన్నాడా తమ్ముడు అనుకొని చేస్తే ట్యూషన్ ఇవళ్ళ లేట్ అవుద్ది అని చెప్పాన్ మి చిన్న బాబాయి చేసా ఉహ్
ఇప్పుడా
ఉహ్
ఏంటటా
ఏమో మరి చరా బాబ తమ్ముడు ఉన్నాడా అనుకొని చెస
ఊహు
లేద్ ట్యూషన్కి వెళ్ళ ఎప్పుడొస్ వస్తారంటే ఏం తెలిదు అంటే ఏమవుతన్
తాత కట్ట ఫోన్ జెయిలేదేంటి
ఉ ఉ
నిన్న పెత్తాతళ్ళ ఇంటికి వెళ్ళారట
ఊ ఎళ్ళాం ఎళ్ళమెళ్ళం
బాగున్నారా అందరు
ఊ మనం
ఊహు
ఊ ఇంకేంతి
చెప్పాలి
హలో మార్కెట్
తమ్ముడు వస్తే ఎల్లు ఎప్పుడు
ఉ ఊ
గట్టిగ మాట్లాడవా
మస్నున తెచ్చుకుంటే
వినిపించట్లేదు గట్టిగ మాట్లాడు. ఆ హలో
ఊమ్ చెప్పన్
విన్పించట్లేదేటి
ఇంకొంచన్
ఉమ్ ఇప్పుడు వినిపిస్తంది. గట్టిగా మాట్లాడతే కదా ఇనిపిస్తది. ఉమ్
వా మామ
టి మాట్లాడ్తనావ్?
ఉమ్ ఒ
ఎక్కడ ఉన్నావ్?
ఇంట్లోను
ఉహు
ఉహు అదే
ఇప్పుడు ఎట్ లేదేటి వంట?
ఆ కూర ఒకటి వండేస్తే అయిపో
ఏటి వండుతావ్?
అమ్ అదే ఇంకా తెలియదుదేట్ చేస్తాను గుడ్లు తెచ్చా ఆమ్లెట్ వేసినా ఏదోస్తా
అవి తినరు మాతమ్ముడు తిండవి.
ఉహు
ఉమ్
ఆ పోనిలే కొంచెం బంగాళదుంప కూర ఉంటే ఏస్త
ఉహు మంచిది
ఊ ఇవాళ అక్క పుట్టిన రోజు కదా.
మ్
పాయిసం తెచ్చిచ్చాడు ఆల బాబు
తిన్నారా? బోందా
ఏం బోలే
అదేఅలగా
చీనీ లే చెనీ లేదు
హా
ఉమ్ కొంచెం ఇచ్చింది అసలు టేస్ట్ లేదు.
ఆహా ఓహో ఆయన తినేశారు
ఊహు
హ్మ్
సరే
నీ పుట్టిన రోజకి ఏటిస్తావ్ నాకు?
ఉమ్ చూదాం
నాకొక డ్రెస్సు నీకు ఒక డ్రెస్ సామ్సంమ్
నా కోట ఉంటదో లేదు చూసుకో ఆ తరువాత చూడు
ఉహు
ఆ సేమ్ సేమియా చేసి పని చేస్తాను.
ఉహు
మన మంచి మ్ చూడల్ల ఇంక టైం ఉందిలే అప్పుడు కేమో
అవును
ఉ ఊ ఇంకేంటదా ఇంకేట తమ్ముడు ఇంక రాలే టూషన్ నుంచి ఎప్పుడు వస్తాడో ఏట సగున్నాయి గుంట ఉ ఇంకా
చప్పాలి
ఇంకా ఇచ్చాం అదైతే
చెప్పాల్ నువ్వే అదే
ఉ
హ్మ్
రేట్లు లేదమ్మా
తాత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా నువ్వు
లేదు ఎల్లాలి రేపు ఎప్పుడ్ తెల్లారి చూసుకొని ఎల్తామ్ అదే
మరేమో రాలేదు మీ పిన్ని పాడాన్నో వస్తనన్నవ్ రాలేదే
ప్పా
ఉ ఆ అందుకె రాల చ
పిల్లడు కి స్కూల్ జాయిన్ చెయాలే ఇవాల
ఉహ్ ఉంటున్నాయి అయితే
సరే